ఆ హలో
మ్హ్ హిప్పుడు వాయిస్ వినిపిస్తుందా బాగా నీ వాయిస్ ఇందక కట్ అయిపోయింది.
ఇప్పుడు వినిపిస్తుందా?
ఇప్పుడు బానే ఉంది.
ఆ పైకి ఆ పై ఆ పైకి మూడు స్టేర్లను ట్రై అదే కిందలో నుంచి పై నుంచి ఆపాపై నుంచి కూడా ట్రై చేస్
అదే ఈ టైంకి సిగ్నల్స్ ఉండవు అన్నావు కదా అందు
అందుకే మల్లీ ఇదిగొ వేరే వేరే ఫోన్ నుంచీ లాగుతుదేమోని వేరే ఫోన్ టిక్లేస్ పెట్టాను. ఇందాక్కూడా పెట్టాను అవలేదు, మల్లీ కిందకొచ్చి మల్లీ పెట్టాను. అ హ్మ్ సరే ఏం చేస్తన్నావు?
ఏం జెయట్లేదు హా వచ్చేసార సిక్స్ అయిపోయింది బాబా ఆటోలో వచ్చేసరికి.
హ్మ్ షాపింగ్ కి వెళ్లారేంటి?
కాద ఆం ఏదో పనుండీ మేం అందరం అంటే గుళ్ళోకి ఎళ్లావండి. అక్కడే భోజనాలు, వచ్చేసరికి ఫొటోస్ అయన్ని తిరిగీ వచ్చేసామింక.
ఓ
అలాగా
హ్మ్ సరే ఏంటి అక్కడే భోజనాలా
ఆ అక్కడే
మీ ఫ్రెండ్ కూడా భోజనానికి వెళ్ళిందంటగా వాళ్ళ మమ్మీ తీసుకొచ్చారంట భోజనం చేసింద
ఏ ఫ్రెండ్ ఆ షోరూమ్ దా లేకపోతే ఆహ తనా ఓ ఇంటికే తీసుకొత్తది తను ఎక్కడికి వెళ్ళదు
అలా అయితే కష్టం కదా
తనసలు నేనన్నా కొంచెం రమ్మని ఫోర్స్ చేస్త వెళ్ తాను కానీ తను అసలు ఎక్కడికి వెళదు
అంటంది ఇందాకా బిర్యానీ కోసం చూసాను బిర్యానీ లేదు దాంట్లో అంటంది
హ్మ్
ఆళ్ళమ్మ అట్లా అదే తీసుకొచ్చేటప్పటికి బిర్యానీ అయిపోయినట్టుంది
ఆ ఆంటీ యే తెస్తారు ఇంట్లోనే ఉంటది కదా అందుకనే ఏమన్నా తెమ్మంటే ఇదే ఆంటీ తెత్తరు ఇంకా
ఒకత్తేనా తను
తను ఆ అన్నయ్య నేను మా అన్నయ్య అలాగ
హ్మ్
వాళ్ళ అన్నయ్య పెయింట్ పెయింటింగ్స్ చేస్తాడు
అ
అ హ్మ్ తను నేను ఇంక ఇంట్లోనే ఉంటాం అన్నమాట తను చాలా ట్రై చేస్తది ఎందుకంటే దగ్గరలో ఉంది కాబట్టి చాలా జాబ్స్ కి ట్రై చేస్తది అయినా అయినా సరే ఏంటి వెళ్తుది వాళ్ళు రమ్మంటరు రామ్మా ఒక వారం రోజుల చూ అంటారు వెళ్తది వారం రోజులు ఫుల్లుగా వాళ్ళకి గ్యాస్ కంపెనీ గురించి చె తిందా ఏ గ్యాస్ కంపెనీలో చేయమంటే చేసింది పాపం వారం రోజులు
చెప్పలేదు చెప్పలేదు నేను గురించి చెప్పలేదు జస్ట్ మామూలుగా ఈరోజు డీ మార్ట్ ఇక అక్కడికి వెళ్ళారంట పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ తీసుకురమ్ ఎవరినో పెట్రోల్ కి తీసుకురమ్మని పంపిత్ వాళ్ళేమో పెట్రోల్ లేదు లేదు అంటున్నారు సైకిల్ వేసుకుని వెళ్ళమంటుంది పాపం ఆళ్ళక్క బైక్ ఎస్కోని వెళ్ళారంట పెట్రోల్ అయిపోయిందంట ఆళ్ళ అక్క ఎక్కడికో వెళ్ళాలంట ఊరు
ఇది గ్యాస్ కంపెనీలో వర్క్ చేసి చచ్చింది ఇంక చూడ ఆ రోజు ఇంకా అక్కడ ఒక ఇంటి మెయిన్ గా ఉంటారు కదా అందులో ఒక ఆవిడ దీన్ని ఏం పని చేయించేది కాదంట ఆవిడ ఒక్క దాని వల్ల ఆ ఆ జాబ్ పోగొట్టుకుంది మళ్ళీ చాలా పని చేసింది పాపం ఒక సిక్స్ డేస్ వరకు పని చేసి శాలరీ ఏమి ఇవ్వలేదు మళ్ళీ ఒక వారం రోజులు చూస్తాం అన్నారంట బాబోయ్ మళ్ళీ వారం రోజులు చూసి మళ్ళీ శాలరీ లేకుండా ఎందుకు అని చెప్పి ఇంకొచ్చేసింది
ఊహూ అందుకేనా తను తను త జాయిన్ అవుదా అని చెప్పేది ఎందంటే అది అక్కడ ఆ లోలకాలిటీ లోనే చూస్ ఉంటదంట ఇక్కడ దాకా రాదంట అంటుంది
ఎవరు నేనా
ఆ తను జో తాను చె ంది ఫన్ దని గురించి అక్కడికే జాయిన్ అవ అయితే నన్ను జాయిన్ అవ్వమ అంటున్నావు కదా తను కూడా జాయిన్ అవ నువ్ అనొచ్చు కదా అన్నాను
హ్మ్
అదే గైడ్స్ కింద ఆటిల కింద వటిల కింద అని చెప్తుంది కదా
అవును అవును
జాయిన్ అవుదుా తన ఆ లోకాలిటీ లో దగ్గర కావాలి దానికి జాబ్ అంటుంది
హ్మ్ అది ముందే ఇంటి ప్రొడక్ట్స్ ఫెయిల్స్ అసలే మాకంటే ముందే తన టెన్త్ చదివేట అప్పుడే ఏంటి జాబ్ పిర్చిదానికి అవి బాబా ఎప్పుడు డిగ్రీ అవుతుంది ఎప్పుడు జాబ్ చేయాలీ అని చెప్పి
ఇప్పుడు నేను తినడం పడుకోవడం అంటుంది
అవును ఇంకా జాబ్ లో పడి మేము ట్రై చే ఇప్పుడు ట్రై చేస్తున్నాయమ అప్పుడు ట్రై చేసి వస్తుంది మేము ఇప్పుడు చెప్తుంటే దాని గురించి ఆ డ్రైస్ ఉ ఇంకేం పని
అవును చెప్పు చెప్పింది దాని గురించి చెప్పలా ఇంకా జాబ్స్ గురించి గట్ట రామస్ కొత్తవా అదా ఏదా అని అడిగింది రామస్ ఏమి నాకు వాళ్ళ అందరుూ ఒకలాగే కనబడతారే నేను చూడను అన్నాను
హ్మ్ హ్మ్
బీటిఎస్ ఫాలో అవుతారా మీరు మీ అందరు
తనే తనే షేర్ చేసేది నాకు నాకు కొరియన్ సినిమా ఫస్ట్ ఫస్ట్ ఏంటి చెప్పింది అంటే రిఫర్ చేసిన తనే అనమాట ఇంకా ఆ పిచ్చి ఇంకా ఒక వెబ్ సిరీస్ చూసా అంటే ఇ వరకు అ ఏమోట్వంటీ వన్ ట్వంటీఎయిట్ అలా ఉంటాయి
అవును క్లిప్స్ క్లిప్స్ ట్వంట త్రీ మినిట్సో ట్వంట ఫైవ్ మట్స్ చలా ఉంటాయి
ఉ మళ్ళీ దా గర్ల్ ఫ్రెండ్ ఇస్ అన్ ఏంజెల్ ఉంటది కదా వెబ్ సిరీస్
ఆ మై గర్ల్ఫ్రెండ్ ఇస్ అన్ ఏలియన్
ఆ ఏలియన్ ఆది చూసావా మైండ్ రెండ్ సీజన్స్ అది కూడా ఏంటి అలా భాషలోనే అర్థం చేసుకొని చేసేసాను అంతపిచ్చి ఏంది అనమాట అప్పుడు
ఆళ్ళ భాష అర్థమవుతుద మీకు ఇంగ్లీష్ లో హెడ్లైన్స్ చదువుకుంటారా
ఆ సబ్ టైటిల్స్ చదువుకుంటాం త తర్వాత మళ్ళీ తెలుగులో వచ్చింది కానీ నేను అప్పటికి చేసేసాను కదా మళ్ళీ ఇంట్రెస్ట్ లేదు ఇంకా
అవును ఇన్స్టాగ్రామ్లో నేను ఎదు వెబ్ సిరీస్ చూసాను అది కింద ఆ ఇంగ్లీష్ లో వేసుకున్నా కింద తెలుగులోనే ఏదో సామ్ వచ్చింది అది ఒకటి చూసాను అది పుట్ట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ ఏదో చూసాను ఐ వాంట్ బానే ఉంది
ఇంకా అదే నేను ఎక్కువగా అదే చూసాను అందులో అది బా బాగా యాక్ట్ చేతది హీరోయిన్ బాగుంటది
అవును చిన్నగా చూసా నేను అంటే మాములుగా చూసా మొత్తం అంతా చూడలేదు అమన్
హ్మ్ మనం ఎక్కువ రీల్స్ స్క్రోల్ చేస్తాతాంటాం కదా అలా చేసినప్పు ఇప్పుడు ఏదన్న వచ్చిందనికో రీలు ఇంకా ఆ క్లిప్ పేరు చూడాలని చెప్పి సినిమా మొత్తం చూస్తాను అనమాట
అ
అది మనం ఇంక ఇంట్లో ఉంటాం కదా పనేం ఉండదు
అవును నినే చెప్తాను ఏదన్నా ఇంట్రెస్టింగ్ అనిపితే
అ ఇంకా అదైతే ఎక్కువ అదేలే బీటిఎస్ ని ఎక్కువ ఫాలో అవుతది అయ్ బాబోయ్ తెల్లగా బాలే ఉంటారు అని అంటది
నన్ను అడిగింది
హ్మ్ మళ్ళీ ఇంట్లో కూడా ట్రై చేస్ ఉంటది అసలే బ్యూటీషియన్ కోర్సు లన్న పిచ్చి అనమాట
మరి దానికి వెళ్ళొచ్చుగా అది బ్యూటీషియన్ నేర్చుకోని
ఆ అంటే దానికి ఖర్చు అవుదు కదా మరి మనకి ఖర్చు అవ్వకుండా పనులవవు
కూర్చోకుండా పనులు అవ్వాలి కావాలంటే ఎలాలి వెళ్ళాము కదా ఇదేంటి వన్ ఇయర్ ట్వంటీ థౌజండ్ ఎవరికి ఇస్తామో వైల్ లేదు ఛార్జెస్ కూడా మొత్తం కలుపో థర్టీవో థర్టీ ఫైవ్ లేసినాయ్
హ్మ్ హు అదే అంటుంది ఏంటి క్రి ఇక్కడ పెట్టినయ్ పని చేయవు కదా మనకి అంత దూరం వెళ్ళి నేర్చుకుంటేని బా నేర్పిస్తారంట
అవునా
చెప్తున్నారు గాని ఇక్కడ కూడా ఉందని చెప్ ముందర్ గానే నేను చెప్పాను ఉందంటా వెళ్దామా అంటే లేదు అందులో మాములు నేర్పిస్తారంటే గానీ మెయిన్ కోర్స్ అంతా వేరే దగ్గర ఉంటుందంటా అంటంది
హ్మ్ అవును కొంచం అదే ఫస్ట్ స్టార్టింగ్ కొంచం కొంచం బేసిక్స్ నేర్పిస్తారు మొత్తం పెట్టుకోని చే అదే బ్యూటీషియన్ మొత్తం పెట్టుకోని అలా చేయాలంటే పైన బయట నేర్చుకోవాలని బా ఎత అ మా జూనియర్ అమ్మాయి నేర్చుకొని మొత్తం ప టూ పార్లర్స్
హ్మ్